హలో
ఆ పిన్నీ
డిస్టర్బన్స్ రానీయకు రా
ఆ లేదు పిన్ని డిస్టబెన్స్ లే
తిన్నవా
ఆ తిన్న పిన్ని తిన్నార
హు తిన్నాం రా
ఏమి వండుకున్నారు
నేనా అదేంటిది బెన్ బీరకాయ బీరకాయ రెండే ఉండే ఆ రెండిటికి ఐదు టమాటాలు వేసినా
ఐదు టమాటాలు వేసి ఒక పూట రెండు పూటలు ఒక్క పూటకే సాయంత్రానికి మళ్ళీ ఏమైనా వండాల్సి వస్తది
ఆహా
ఆ అంటే కదా నువ్ ఏం వంట చేసినవ్
నేన రొయ్యలు టమాటో వండిన పిన్ని
హ్ రొయ్యల్ టమాటా ఎట్లా ఎట్లా వండు త్తరా కోయల్ టమాటా
ఈ మాముూలుగా కర్రీ వండి నట్టే వండుతా పిన్ని ఇగ రొయ్యలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినంక నూనెలో గోలినంక తరువాత రొయ్యలు గుడా ఏం తప్పి అల్లనే గోలినట్టు చేసినంక అల్లం ఏసి పసుపు గిట్ల ఏసి వండుతా
ఆ నేను రొయ్యలు లాస్ట్ కి ఏత్త తెల్సా టమాటాలు గుడ ఏ ఉడుకినాంక కా దాన్ని కొంచెం టమాటాలు దుక్కుతుక్కు పప్పు రుబ్బే దాంతోనని
ఆహా అయితే ఫస్ట్ అయితే నునే గోల్ మ మంచి గున్నై అంద అంద లాస్ట్ ఎనకసిరి ఎస్తే అంత మెత్త మెత్తగా ఉన్నాయి అంటడు బావ ఫస్ట్ గోలిస్తనే మంచిగా ఉంటయ్ అంట టడు
ఆ ఇ కొంచం కొంచెం వేరే స్మెల్ వచ్చినట్టు అనిపితది అందుకే లాస్ట్కు ఎత్త నేను
ఆహా నీకు వాసన పడది కావచ్చు
నచ్ నపిత్త అ ఏత్త మ్మ్
ఓ బాగా వంటలు మంచిగా చేత్తడు కదా మనం అండుతే మెచ్చడు అట్లా
ఆ
ఆ
మీ బాపు
ఆయ ఎంత చెప్పినట్టు అంటే మంచినే తింటడు మనదే కానీ ఇక వాళ్ళు అబ్బాయిలు వంటలు వస్తే మనల్నీ అనరా అట్ల ఇప్పుడు గిక్కడ క్యాంప ఆఫీస్ దగ్గర అంట మిషినీ నేర్చుకుంటారు అని అడుగుతానట కద పిన్నీ
మేషినీ నేర్చుకునుడు కాదు నాల్ రోజులు ట్రైనింగ్ అట నాలుగు రోజుల ట్రెన్ ట్రైనింగ్ అట నాలుగు రోజులకు అది సర్టిఫికెట్ ఇస్తరట సర్టిఫికేట్ ఇత్తరట మాల్ల ఆ అదేంటిది
మిషన్ ఇస్తార పిన్ని మరి
డ్రెస్సులు అవి ఇవి ఇత్తరట ఏ డ్రెస్సులు అవి ఇత్తరట కుట్టడానికి ఏదోనాన్నరమ్మంటే నేనెక్కడ ఒతా అక్కడ ఎండలు నర్చిపోతే పోయే అదయిపోతా అని నేను రానన్న
ఆహాహా
రానన్న
ఇ ఓ సరితక్క గూడా బోయింది అక్కడ
ఆ ఏమన్నరు మరి
హనుమగొండలా పోయింది ఇప్పుడు అక్క వాళ్ళ యారళ ఉన్నా అక్క ఇద్దరు పోయిలు ఇద్దరు ఒయినంక నాల్రోజులు ట్రైనింగ్ లెక్క గిదే ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలని చెప్పిలంట చెపురాంగా ఇగ యత్ ఇంకొక రొండు రోజులు పోయేసరికి అది నడముకు బాగా నొప్పులేసి వామ్మో ట్వంటీ ఫోర్ అవర్స్ టువల్ అవర్స్ లేకుండా కూర్చోవాలంటే నా వల్ల కాదు అని అక్క బంద్ అయింది కానీ అక్కవాళ్ళ యారాలు బోతంది
ఆ
పెదకబోతంది నెలకు సేవను ఎయిట్ థౌజండ్ దాకా వస్తంది
సెవెన్ ఎయిట్ థౌసండ
అంటే డ్రెస్ కింత అని ఉంటది గదా కుడితే
ఆహా అట్లాంటవా డ్రెస్ కుడుతాండా
ఆ ఆ కుడుతాంది ఒక్క డ్రెస్సు కు ఎంతో ఉందంట పిన్ని
నడుము నొప్పి లేత్తలేదా
ఫుల్లు కాని అక్కకు అలవాటు అయిపోయింది ఆ అక్కకి ఇంటికాడ గూడా అదే కుడుతది గా మిషినే ఇగ అక్కకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి డైలీ వెళ్తాందట వెళ్తే అదే ఇప్పుడు పోబట్టి నాలుగైదు నెల్లేమో ఐతాంది అక్క నే నెలకు ఖర్చులు డి సిల్ ఛార్జీల్ ఇట్లా పోను సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్
ఏ మస్తు నడుమునొప్పిలేత్తది గద నేను వట్టిగ ఒకటి రొండు కుట్టుకుంటానా కతం ఇంట్లో పని చేసుకుంటానా మంచిగా హాయిగా ఉంటనా
అ అది బెటర్ కదా పిన్ని మరి బాగా ఎక్కువయ్యి మళ్ళ హాస్పిటల్ పొంటి తిరగడం కన్నా
ఉమ్ అ అతి అతి కాపచనా పోయ్యేదా అన్నట్ట్
ఆ అది బెటర్ గద
ఊమ్ ఒక్క ట్కొని సప్పుడేకుంటే అయిపో త్
ఉమ్మ్
అవత ట్రాన్స్పోర్ట్ ఆమె కాడ ఎప్పు అని చెప్పింది ఆ విజేయ్ పిన్ని సర్టిఫికేట్ వత్తది లోన్ వత్ త్తది అంటే లోన్ దె కుంటే మాత్రం మళ్ళ కట్టద్దా మరి వట్టిగా పుణ్యానికిత్తారా
ఇయ్యలా
మ్మ్ ఊ లోన్ తెచ్చుకుంటే కట్టాలి మళ్ లా అదేంటిది బడ్ రేస్లు ఇత్తరు కుడుదువురా అంటే ఉన్నాయి కుట్టానాకే షాతనైతలేదు పిన్ని నాకు ఈ ఉన్నాయా ఆడ ఉన్ డానే అందరు అడుగుతారు సప్పుడువుతారు అంటే కుడతా నానే అర్జెంట్‌ అంటే ఇత్తనానే ఎవరన్నా ఈ ప్రిన్ పెద్దమె వచ్చినకాడ నుంచి చానా తగ్గింది కుట్టడం నాలుగైదు రోజలయితాంది మిషన్ ఎక్కక
అయ్యో
ఉమ్ అసలు ఇగ పని మీ మ్మ్ పాపం మాకు వచ్చికున్నది ఈమ వచ్చింది ఈ బో ఈ పనే ఫుల్అయితాందిక
అ అయితే మల ఎ ఇన్ని మనం ఇప్పుడు ఏదైనా పండుగలు ఉన్నా అర్జెంట్ అంటేనేమో ఎవరైన్నా తీసుకపోరు
ఆ ఉన్నాయిరా అర్జెంట్వి ఉన్నాయి కానీ వాళ్ళకి చెప్పిన రెండు రొండు రోజుల దాకా నేను మిషిన్ కుట్టను అని చెప్పినా
చెప్పినావా
రెండు మూడు రోజులు నేను మిషనెక్కను నాకు చాతనాయితలే అంటే సరే సరే అన్నారు సప్పుడు కూకున్నారు
ఉహు హు హు మ్
రెండు రోజులు ఫోన్లు చేసి అడిగరు అమ్ నాకు చాతనైతలేదు ఒక రెండు రోజులు అడుగురంటే సరే సరే అన్నారు
ఉహు
ఒక ఇద్దరి ఉన్నయి
గుబ్ గుబ్ ఇల అమ్మమ్మ తీసుకపోయిలే పిన్ని ఆస కొడల్కు మధ్యలా
ఎవరిని
అమ్మమా
మా అమ్మ నా
ఆ
నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయాచ్చింది కద రా పోతే ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి మళ్ళా ఆరంధాల కూడా కొంచం ఆరందలో కూడా కొంచెం ఉన్నా
హు
ముప్పై ఏడు వేలే ఉన్నాయి నేను మొన్నటి రిపోర్ట్లది మళ్ళా నిన్న గాక అంటే ఇక టాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసుకోమని చెప్పినా నిన్నా ఒక రెండు వేసుకున్నది ఇవాళ కూడా రెండేసి ఉంటుంది వాటికి ఏం కాదు వాటికి కొంచెం పెరుగుతుంది టాబ్లెట్స్ బంద్ చేసింది బంద్ చేయమన్నాడు డాక్ట
ఆ బంద్ చేయమన్న రాంటా కదా
హ్మ్ బంద్ చేయమంటే బంద్ చేసినందుకు అంత గాబర అవుతుంది అని భత తే
ఆహ్ హా అదే పొద్దునాట క తే మాట్లాడదే మళ్ళ అవి వేసుకుంటే లావ అవుతానేరా అంధి
లావావ కూడు పోను
కుంటాంత బరు బరు ఉంటాన అంతది
ఆ ఇప్పుడు కొంచెం మంచిగాల బంద్
ఆ అయింది ఇప్పుడు కొంచెం మంచిగా అయింది అప్పుడు బాగా ఇట్లా వంగకుంట నడుచడు ఉబ్బు ముఖం అంతో బారసినట్టటుడు. నాడి
మళ్ళీ వేసుకోవాలా వస్తుందికు అంటుంది ఏం చేయలో దానికి ట్రీట్మెంటే ఇది ఉన్నది డిస్టర్బెన్స్ వస్తుంది.
ఇష్ట వన్ సత అం
ఆ
హలో
ఏ మళ్ళగ ఖర్చు అంతేనా ఇ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పిన
ఇవి వేసుకోవాలి కదా మనం ఇంత టైంకి తినాలి వేసుకోవాలి అవి వాడుతోనే మనకు హెల్త్ మంచిగా అంటే సరే ఓకే ఎప్పటికి కాకుండా కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు బంద్ చేసుకుంటానే వేసుకోవాలి కదా.
ఇప్పుడు రెండు మూడు రోజులు వరుస చేసుకొని ఒకసారి టేస్ట్ చేసు. కోని ఇ మళ్ళా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక టన్ వేసుకోవాలి లేకుంటే నాలుగు రోజులకు ఒక టన్న వేసుకోవాలిగా
అదా
ఇగా గదే పని చేయాలి ఏమె డిప్పుతోనీ వే కోవాలిగా టెక్నిక్ తోనేగా
అవును
ఎట్లే కుంటే మంచిగా ఉంటుందో చూసుకని కో
చిన్న చెల్లె కాడికి పోయి రా పిన్ని ఈ మధ్యలమల్ల
మొన్న సెకండ్ సాటర్డే పోయినం రా పోతే వద్దని చెప్పింది కానీ నేనే బాబుతోనీ గొడవ పెట్టుకొని పోయినా.
అయ్యో
గొడవ పెట్టుకొని
ఇప్పుడు ఓకేనా పిన్ని మంచిగా ఉంటదా ఏడుస్తదా
ఎందుకు వస్తారు మీరంట లేదా రావద్దని చెప్పింది. అది రావద్దంటే నువ్వు పోకుండా ఉంటావా నీకు బిడ్డని చూడ బుద్ధి అయితలేదా నేను లొల్లి పెట్టుకొని పోయినా బస్.
అదే హామ్
అది రావద్దని చెప్పింది నేను రాను అనుకుంటా అంటా అంటే నీకు బిడ్డ మీద ప్రేమ లేదా అది ఇది అని లొల్లి పెట్టుకుని పోయిన. నువ్వు బలవంతంగా హాస్టల్ చేసినవ్ ఫస్ట్ పోతనా నేడ్చింది తర్వాత నేను పోనని ఏడ్చి. అది భోనఅన్నంక కూడా బలవంతం చేసినాం అందుకే రావద్దంటఅంది అది అని నేను
హ్ హ్ కోపం ఇగ
కోపం కాదు కానీ అలా మంచిగా అలవాటు అయిపోయింది ఇక
ఇది అలవాటు అయిపోయింది ఫస్ట్ లొ అంటే కొత్త కొత్తవున్నది
ఆ
కొత్త కొత్తగా నీ దగ్గరలో సౌండ్ వస్తాంది పిన్ని
ఆ
చింది
టైం అయిందా
లేదు పిన్ని ఇంకా ట్వంటీ సెకండ్స్ తిన్నావా చెల్లె గిట్ల తిన్నదా పెద్ద చెల్లె
దోస బోసిన్ రా తినబెట్టిన నిన్న బాగా సిక్కుగ ఉండే నేను బీపీ చూసిన చూస్తే ఎనభై ఐదు ఉన్నదిఇగ
పిన్ని టైం అయిపోయింది నేను నువ్వు చెయ్యి ఇగ నేను కట్ చేస్తా
ఆ కొద్దిసేపు అయినా ఇంకా చేస్తారా నేను నువ్వు కట్ చేసేసేయ్
ఓకే పిన్ని సరే పిన్ని